ఇది ఓనర్ ఓలై ఇల్లు ఉంటది గా అక్క. ఇన్ని ఉనాయి. ఈ ఇండ్లు కూలగోడతానీ, గోడ్ ఉంటాదిగా. గోడ. పీచలు, పాచల్ జేత్తాంది.
ఎందుక్.
నీ గోడ ఉన్నాదాన్ని సరిగుంజ కుండా. ఊ సరిగుంజకుండా కూచలు, పాచలు చేత్తన్ది.
ఆ గోళల్ గట్టిగానే ఉన్నాయిలే, ఏం గులవ్.
ఏ ఏం. వా అది ఒచ్చింది. చీకప్ సిమెంట్ ఓచ్చింద్ దెబ్బకి. పగిలింది. అద్ అప్పుడే వాచ్. ఇంత దాన్ని చెడగొడ్త్. వాడు తిట్టేటట్టె ఉన్నాడు ఇగా, ఓనర్.
ఉమ్.
ఉమ్మ్. ఓ ఒక అక్క ఘోరం అక్క, నాక్. మల్ డిలివర్ అయిందట పాల్. రాలేదట నార్మల్ డెలిమరి అయిందటా, పాల్ రాలేదట ఆ అక్కకి. మళ్ళా నా ఒ ఒక్క పాలా డబ్బట నాలుగు వందలు, ఐదు వందలు బేట్టి వాళ్ళ ఆయన కొనుకొచ్చిండట. నాల్ రోల్ ఐదు వందల, నాలుగు రోజులు, ఐదు రోజులు. మళ్ళా కొనుక్కొచ్చుడు. ఆ అక్క కట అప్పుడు అ బే నార్మల్ డేరిఅయినప్పుడే బ్లడ్ ఎక్కించీన్లాట. అంటే బ్లడ్ లేకపోతే పాల్ రావానే ఆ.
మనం .
నేన్ గుడ్ నమ్మట్లేనూ. నార్మల్. వ గాదే నార్మల్ డెవిలర్ ముంద్. బ్లడ్ లేకపోవడం అంటాన్న, బ్లడ్ లేకపోతే పాల్ రావా అంటాన్న. ఇది చీ, ఇది చీకుత అంటే, ఒకటే నొప్పి నాకైతే.
లేకున్నా, పాల్ మరిపి దానికి.
ఏం మర్తది, పోయి వాళ్ళ అత్త, అత్తమ్మ కాడ ఒక వారం రోజులు పన్డ్కోవాలే.
హుమ్మ్ పన్డుకోబేట్టుకోఅను.
పండుకుంటేనే అయితది.
ఉమ్.
అక్కతోటి అష్ట చమ్మ ఆడుపో, ఇద్దర్ మంచిగా గుకున్నారు. పద్ పద్ ఇంటామ్.
నా కొడుకు కొ . .
కాదులే ఇంకోరికి కోరికి ఆమె కిందనే ఉన్నాాది నీద నీ కొడుకుతోవలు పెట్టుకోరు
ఇకక నా కొడుకు గ అే నా కొడుకు దొరికితే అమ్మాాయికి బ్ైట్ తింటే
హమ్ బ్లేడ్ వచ్చినా సరలు కూడా తీస్తా పో అ ఏం చెత్తాను అయిపిందా ఆఫీస్ పని చిన్నామ్కు ఫోన్ చేతా ననేే ఇను ఆహా చేతానా మాట్లాడతానా చేతాన్ మాట్లాడతా అందా
తినలేదు తెలియదు తెలవదు
ఉమ్ హమ్ అయ మా త దోర మాట్లాడినవా నిన్న మాట్లాడినవా
మాట్లాడలే
హమ్
నేన ఎప్పుడు మాట్లాడిన యి మా మొత్తొమ తటి
నిన్న మాట్లాడినన్నా కాగాని వాళ్ళు పోతల వెములవాడికి
పోతన్ ఏమో వాళ్ళు వచ్చే వారం పోతారేమో ఎవరో ఉన్నారట వాళ్ళకి తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు తీసుకుపోతాన్నారట
బాబని తీసుకోమంట మంచి పేరు వస్తాంది
బావని తీసుకపోతే రారు తెలవాదు నాకు
ఉమ్మ్మ్ ఓ అట్ అట్న్నాడు కాదండడి నేను వచ్చినప్పుడు బావని రమ్మన్నారు గ
లేదు వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరోఉన్నారట వాళ్ళని తీసుకోమ్మని అన్నారు
ఉమ్ మానస అక్క ప్రెగ్నెంట్ కాకపోడానికి బ్లడ్ లేకపోవడమా లేకపోతే నీటి బుడగాల ఆ నీటి బుడగలు
నీటి బొడుగలు కా తెలువదు
ఆ ఉమ్మ్మ్
తెలివాదే నాకు ఆమె హాస్పిటల్కి
అదే
వాళ్ళు హాస్పిటల్ పోయి ఏమంటురో తెలవదు
పోతాంది ఏమైంది మాదా ఆహా అయితే మానసక్క రెండు నెలకి ఒకసారి ఒత్తాందట మంతు ఓ ఛీ నీ మొత్తం ఆగం చేసినావా ఏమో అక్క పై నుంచి పడదేమో అనుకున్నా
ఏడ పడ్డది
ఆ ఖర్జూర పండ్లన్నీ కింద పడేసింది తీట పిల్ల అన్ని మానేసింది అమ్మా ఏమో పడవనుకున్నా అతికింది కదా కవరు పడవనుకున్నా నేను ఏం చెత్తంది అ తినదే తినదు మొత్తం పడే ఏం కాదులే ఖర్జూర ఉంటాదిగా ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అన్ని ఆడింది ఆడింది కింద పడేసింది అలా కురుపులు అయినాయి తగ్గట్లేదు అని కొబ్బెర బోండామా ఆయింట్మెంట్ పెడతాన కదా హ ఏం చేసింది చూసినవా ఉహ అట్లా అన్ని పడేసింది అది తినట్లేదు ఆడతాంది వాటితోటి పొట్టోడు ఏం చేత్తాండు
ఇంటికాడ ఏం చేతన్డో వాళ్ళు ఏం చెస్తాలో ఆ సంత అంత ఏం చెతాలో నాక ఏం అర్థమైత లేదు
సాయంత్రం దాకా మీ మామయ్య కూడా ఉండు డా
ఆయన కూడా ఉన్నాడు ఆమె కూడా ఉన్నది అందరూ ఉన్నారు
నువ్వు వేస్ట్ గా డ్యూటీ జాయిన్ అనిపియ్యట్లేదా ఇప్పుడు
ఏం అనిపిత్తలేదు ఎందుకంటే డబ్బులు కావాలిగా
వాళ్ ఇంటికాడ ఉన్న మీకు డబ్బులు సేవ్ అయితే కదా
వాళ్ళు ఇంటికాడ ఉంటే మా డబ్బులే హా
కావా
హ
హమ్ ఆమె
లేన్గావ్ కావడు పైసలు ఎక్కడి
ఓహో ఉ చాలా అ
మీ అత్తమ్మ మీ దగ్గర ఉంటదా
నిన్న పాప అన్నం తినబోయేసరికి రామన్న అత్తమ్మని ఉంటాంది పాపకి కొంచెం బాలేనప్పటి నుంచి ఉంటాంది వచ్చి
మీ దగ్గరనే ఉండమాను వాళ్ళిద్దరి దగ్గర ఏ ఎందుకు ఉండడం ఊకే
వాళ్ళు గొడవ పడి ఏమన్నా చేసుకుంటారని ఆ ఏమన్నా చే చసుకుంటానని ఆ మాకుడు తెలిసి ఏం చేసుకోరని నా అత్తమ్మ య అంటూ ఇన్నది ఇన్నది నా మాట ఎందుకు ఉన్నావే అంటున్న, ఉ బ్యాడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్ కావ్య శ్రీ కా లోహిత శ్రీ కదా చి ఈ పిల్లా జూడు గాలిజ్ పిల్లా, ఉహు ఉ ఇంకా ఏంచేతనావు అయిపోయిందా వర్కు,
అయిపోలే
ఆహా
ఇంకా సిక్స్ థర్టీకి పోతోచ్చు,
ఆహా
ఉ
అయిపోయినాయ ని టాస్క్ లు హలో
అయిపోలేదు నా ఇంకా ఏడెనిమిది ఉన్నాయి. ఏడుఎ ఉన్నయే కడ్జేయి కాల్,